చేస్తున్నారే
ఏం లేదు మేడం మీరేం చేస్తున్నారు మేడం
ఆ ఇప్పుడే ప్రిపరేషన్ అంతా అయ్యింది ఆ ఫైనల్గా ఒక కప్పు కాఫీ తాగుదామని కూర్చున్నాను తాగుతూ మాట్లాడేసి
అవునా మేడం ఆ అయిపోయింది మేడం పని మేము కూర్చున్నాం మేడం పొద్దున్న లేసి ఇప్పుడు మా పాప వెళ్తుందంటే నేనేమో నీ పూరీలు చేసిన చికెన్ కర్రీ వండినా మాకో కర్రీ వండుకున్నా అన్నం వండి అన్ని రెడీ చేసినా మా పాప కొంచెం అన్నం తిన్నది
ఓకే మీరు చికెన్ తినరా
ఆ చికెన్ తింటారు మేడం మా మా పాప మా సార్ తింటారు మీరు మీరేం చేస్తారు మేడం
అది ఆ దోసకాయ పప్పు అండి పప్పులో దోస కాయ అన్నమాట దోసకాయ వేసి ఆ దోసకాయ నేను మేము ఆ పప్పులు అన్ని రకాలు వేస్తాను కూరగాయలు ఆకుకూరలు రెండు ఆకుకూరలు కలిపి వేస్తాను వంకాయ పప్పు, దొండకాయ పప్పు దోసకాయ పప్పు అలా చేేస్తాను బీరకాయ పప్పు కాంబినేషన్తో అన్నమాట
కాంబినేషన్
హెల్తీ ఉంటంది కదా వెజిటబుల్స్ వస్తాయి ప్రోటీన్ వస్తుంది ఉమ్ మోర్నింగ్ ఏ టిఫిన్స్ అయిపోతాయి పిల్లలు వెళ్ళిపోతారు తర్వాత ఇంకా లంచ్ ప్రిపరేషన్
అంటే మధ్యాహ్నం చేస్తారా మేడం మీరు
ఆ మధ్యాహ్నం అంటే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత చేస్తాను వాళ్ళు దగ్గరే కాలేజీ వాళ్ళు మధ్యాహ్నం కాలేజ్కి పోయి వస్తారు చేసేసి వెళ్ళిపోతారు వెంటనే ఉ
ఏన్న పూజ చేస్తారా మేడం మీరు ఏ
రోజు చెయ్యము బయటికి వెళ్తాము
టిఫిన్ చేసిర్రా మేడం మీరు
ఆ మార్నింగ్ ఇడ్లీ రోజు మాది మళ్ళ నైట్ టైమ్ కూడా మ్యాక్సిమం మేము టిఫినే చేస్తామండి ఎక్కువ అందుకనీ ఆ టిఫిన్సూ కొంచెం ఎక్కువ ప్రిపేర్ చేసేస్తాను అన్నమాట రప్పింది
మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి అన్నట్టు ఇంక పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత మన ఇంట్లో పనులు ఉంటాయి కదా వాషింగ్ క్లీనింగ్
ఇవే చేసు కోడాం సరిపోతుంది మీరండి మీరు కరెక్ట్ టైమ్ లో ఎన్ని చేస్తారు
పని చేస్తున్నా ఏదో వర్క్ చేస్తూనే ఉంటా మేడం ఇంట్లో పని అయితే ఊడవడం తుడువడం మనకు పూజ చేయడం
అదే ఆ వర్క్ తర్వాత మ మినిమం కొంచెం కొంచెమైనా ఖాళీ ఉంటుంది కదా ఒక టూ త్రీ అవర్స్ అంటే కుడుకులు అంటే అల్లికలు అలాంటివి ఏమన్నా టైలరింగ్ ఏదైనా చేసు వచ్చా
అంటే నేను కొంచెం టైలర్ లాగా చేస్తాను మేడం స్టిచ్చింగ్ లాగా చేస్తా మేడం
ఆహా
ఏ టిఫిన్ అంటే ఇష్టం మేడం మీకు
ఆ నాకు అదే ఎక్కువ ఇడ్రీ చేస్తానండి అంటే పిల్లలకి వాళ్ళకి ఇ్రీ బయట్కి వెళ్తారు కాబట్టి మంచిగా ఉంటంది స్ట ఫుల్ ఉంటంది అని నేను మాత్రం ఒక ఎగ్గిదిని ఒక రాగి జావా తాగుతాను ఒక గ్లాస్ నేను సారు నగ్గిదిని రా రాగి జావా తాగుతాం వీళ్ళేమో టిఫిన్ తినేసి ఆ బాక్ లో ఏదనా తీసుకుని వెళ్తారు స్నాక్స్ లాగా మ మధ్యాసం లంచ్కి వస్తారు దగ్గరే కాబట్టి గార్డెనింగ్ ఎట్లా హపీ ఇది ఉందా హవి ఉందా
గాడ అంత అంత హ్యాబిటీ ఏం లే మేడం నాకు ఇంట్లా వర్క్ అంటే నాకు కొంచెం బ్యాక్ పెయిన్ వస్తా ఉంటది మేడం ఆహా చేత కాదు ఎక్కువ ఏదో వర్క్ ఇంట్లో పని వర్కే మేడం
కొన్ని పని అయితే ఎప్పుడూ అన్న చేసుకోవచ్చు
ఆ అన్నీ చేస్తాం మేడం
కొంచెం అపార్ట్మెంట్ అనమాట అందుకని పెద్ద గార్డెనింగ్ పెంచుకోవటం కుదరదు చిన్న చిన్న కుండీలలో ఏదో ఒకటి పదిపోదీనా అంటే మెంతికూర అంటే అట్లాంటి చిన్న చిన్న కొంచెం పోల మొక్కలు అట్లాంటివి పెట్టుకుంటాం ఇంకా ఈవినింగ్స్ ది ఆల్మోస్ట్ ఆ పనితో సరిపోతుంది మళ్ళీ నైట్ డిన్నర్ కి ప్రిపేర్ చేసుకునేంత వరకు సిక్స్ ఆ టైమ్ లో ఇంకేదన్నా వర్క్ కిచెన్ వర్క్ ఏదైనా ఉంటే చూసుకోన్
స్వీట్ చేస్తారా మేడం స్వీట్ చేస్తారా ఏమైనా స్వీట్ తయారు
స్వీట్ ఆ స్వీట్స్ స్ చేస్తాము అంటే స్వీట్స్ అంటే రెగ్యులర్ గా తినే స్వీట్సు పిండి వంటలు పండగలకి చేస్తాం కదా మ్మ్ అలా కూడా చేసుకుంటాము రెగ్యులర్ గా అంటే ఏ కేసరీనో ఆ లేకపోతే స్వీట్ పూరి అంటే అట్లాంటివి అప్పటికప్పుడు చేసుకొని తినేవి గులాబ్జాము అలా
స్వీట్ అంటే ఎక్కువ ఇష్టపడేది
మేమ ఆ కొంచెం ఈ గా కూడా ఉంటదని గులాబ్ జామున్ ఎక్కువ చేస్తానండి హుమ్ గులాబ్ జామన్ చేస్తాను తరువాత కేసరి ఒకటీ అన్ని ఆల్మోస్ట్ ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటి చేసేసుకోవచ్చు కదా
దోశ చేస్తారా మేడం మీరు దోశ
దోశలు ఇడ్లీ ఆ ఆల్మోస్ట్ అయ్యే ఉంటాయి ఎక్కువ
కానీ దోశ ఎలా ప్రిపేర్ చేస్తారు నాకు ఒకసారి చెప్పండి మేడం
ఆ ఆ దోశకి వన్ కి వన్ మినపప్పు అయితే ఫోర్ బియం ఎస్త్ స్టోర్ బియ్యం అయి కూడా రెగ్యులర్ బియ్యం కాదు స్టోర్ బియ్యం ఆ ఒకటి మినపప్పు నాలుగు స్టోర్ బియ్యం ఏసీ ఆ ఆఫ్టర్నూనే నాన్ బెట్టేస్తను నాన్ బెట్టి దాంట్లో కొంచెం ఒక టూ స్పూన్స్ మెంతు లేస్తాను ఆ తర్వాత నైట్ కి నైన్ ఆ టైమ్ లో మిక్సీ వేేసేస్తా మిక్సీనో గ్రైండర్ ఏదో ఒకటి వేసేసి ఆ దాంట్లో కొంచెం ఆ అటుకులు గానీ బొరుగులు గాని ఒక ఒకటి కలిపేసి అట్లా పెడితే రిఫర్మెంటేషన్ అయిపోతుంది నెక్స్ట్ డే మార్నింగ్ కి దోసలు మంచిగా వస్తయ్ హుమ్
బాగుంటదా మేడం దాని మీద చట్నీ ఎట్లా చేస్తారు మరి
అబ్బో చట్నీ రెండు మూడు వెరైటీస్ చేసుకుంటాం అంటే రోజు కాదు ఒక రోజు ఆ పప్పులు వేయించిన శెనగ పప్పులు ఉంటాయి కదా అలాంటివి దాంతో హుమ్ చట్నీ అనుకో లేదంటే కొబ్బరి పచ్చడి చేస్త అట్లా ఇప్పుడు చేస్తే ఈవినింగ్ వరకు వస్తది దోసల పిండి నాకు టూ త్రీ డేస్ వస్తది దోశల పిండి థర్డ్ డే మాత్రం ఆ ఊత పొడి వేసేస్త కొంచెం ఉల్లిపాయ పచ్చడి గట్టిగా కలిపేసి కొంచెం పులుపొస్తుంది కదండి అందుకని అది ఆ అది ఉత్త పొడితో చేసేస్తాను ఒక్కొక్కసారి నైట్ టిఫిన్ అంటే డిన్నర్ కూడా అదే తినేస్తాం అనమాట
చికెన్ వండుతారా మేడం బిర్యానీ చేస్తారా
ఆ బిర్యానీ అంటే మాకు ఆల్మోస్ట్ ఉంటది వీక్లీ మంత్ లో ఒక టూ టైమ్స్ అన్నా అంటే కొంచెం ఈ ఈ రోజులో మంచి ఈజీ అయిపోయింది కదా బిర్యానీ చేసుకోవడం హుమ్ మీరు మీరేం వంటలు బాగా చేస్తారు
మేమ మేడం టిఫిన్ ఎక్కువ చేస్తాను నాన్ వెజ్ ఎక్కువ వండుతా మేడం నేను మా సార్ వెజ్ వండుతారు నేనెక్కువండను
నిది నా మీదే ఓకేఓకే గుడ్ బిరియానీ ఏ టైప్ ఏ ఏ బిర్యానీ చేస్తారు
ఇయన్ మ
అచ్చచచ్చా మీరు వెజిటేరియన్
వెజిటేరియన్
సారు పోనండి వెరీ గుడ్ బిర్యానీలో చాలా రకాలు ఉంటాయి
ఆ చాలారకాలు ఉంటాయి మేడం మా సారు ఫిష్ బిర్యానీ చేస్తా సారు ఎగ్ బిర్యానీ చేస్తారు మళ్ళీ బాగుంటది మా పిల్లలు తింటారు మా సార్ మా మా సార్ చేస్తేనే ఇంట కూడా
సరిగా అదే ఇప్పుడు పిల్లలు కూడా మంచిగా యూట్యూబ్ చూసి వంటలు నేర్చేసుకుంటున్నారు
ఆ మా బాబు కూడా మస్తు చేస్తు కదా మేడం చికెన్ కర్రీ బాగ వొండుతాడు ఆయన బిర్యానీ చేస్తాడు ఆయన్ని మళ్ళీ అది అదే కొత్తగా ఉందిగా మేడం పన్నీర్ పన్నీర్ బిర్యానీ చేస్తారు బాగుంటది ఆ పన్నీర్ బిర్యాని అయితే సూప
మీ బిర్యానీ కూడా బాగుంటది
బాగుంటది మేడం మస్త్ చేస్తారు వంటలు
ఇంకా వెజిటేరియన్ లో ఏం చేస్తారు ఎక్కువ
మేడం
వెజిటేరియన్ లో ఎమ్ వండుతార్
అన్నీ రకాలు వండుతారు మేడం
ఓ వెజిటేరియన్ మీకు బాగోచ్చు
ఆ అన్ని నాకు అన్ని వచ్చు మేడం అన్ని ఆల్మోస్ట్ అన్ని వండేస్తాను ఏది ఏదని అన్ని ఉండదు మాకు అన్ని మంచి వండుతాం
అవును ఈ రోజుల్లో యూట్యూబ్ లో కూడా అసలు మంచిగా చూపిస్తున్నారు కదా వెరైటీస్ వెరైటీ చూపిస్తున్నారు చిన్నపిల్లలు పది సంవత్సరాల పిల్లలు కూడా మంచిగా ప్రాక్టికల్స్ చేసేస్తున్నారు ఎలా ఉండాలి ఏంటి అవన్నీ కూడా
ఎలా ప్రిపేర్ చేయాల అని చూపిస్తూ
యూట్యూబ్ లో చూస్తున్నారు చేసేస్తున్నారు స్వీట్లు అంటే కొంచెం కొంచెం కానీ చాలా బెనిఫిట్ ఉంది లేండి యూట్యూబ్ తో డాడీది కూడా ఉంది
మనకు ఉపయోగపడే ఉపయోగపడేదే ఉంది
ఉపయోగపడేదే ఉండి ఇంకా పిల్లలు ఏంటంటే ఇంక అన్నీ ఇంకా అలా చదువు వదిలేసి అదే పడుకు కూర్చుంటే కష్టం
రాకున్నా కూడా వాళ్ళు యూట్యూబ్ లో చూసి అప్పటికప్పుడే ప్రిపేర్ చేసేస్తున్నాను మేడం
కుందున్నారు
యూట్యూబు ప్యాన్ అయిపోయింది యూట్యూబ్
అవును నేను కూడ్ యూట్యూబ్ లో బాగా చూస్తా రీల్స్ చూస్తుంటాము మీ వంటలు చూస్త్ తాను వంటలు కూడా బాగా బాగా చెప్తారు రకరకాల వెరైటీస్ చెప్తారు కార కొళని పచ్చళ్ళని అట్లా చాలా వెరైటీస్ చెప్తారు బావుంటయి ఓకే అండి
ఓకే మేడం
కే థ్యాంక్ యూ
థ్యాంక్ యూ